హలో ఆశ
వచ్చిందా నాకొచ్చింది
నీ కొచ్చి ఉ పోనీలే నాకి ఇప్పుడు వచ్చింది
ఉహు
ఇప్పుడే రుబ్బుతందా అత్తా అస్తాం చెప్పు టు నుంచి అయిపోయింద వంట
లేదు ఇక్కడ కట్ చేస్తున్నాను మనమంతా స్లో ప్రాసెస్
మాది అత్త స్టార్ట్ చేస్తది ఇంగ ఇదే లాస్ట్ కల్లు ఇంగయన్నీ అయిపోయినాక ఇంక మళ్ళీ ఈవినింగ్ పట్టుకోవాల కోన్ని
ఓకే ఓకే
హు వాళ్ళు చేసిన మనం చేసినా ఒటి ఇద్దరికి వచ్చే అలాంటివి బాగునిండా కదా ఫట్ టైపోయింది
ఆ
ఉ ఉప్పు కారం చూసుకొని ఏసుకో ఆశ ఉహు ఉ ఎక్కువ ఆర్డర్ పోయగాకు టేస్ట్ పోతది
ఉ
గరం మసాలా కొంచం లైట్గా వేసుకో బాగుంటది
ఓకే
ఊ
ఉ ఉ ఇంక అంతేలే జస్ట్ సింపులే కదా
ఉ సింపులే ఐపోతదిలే
ఉ
ఏది నాన్ స్టిక్ దాంట్లో పెడతన్నావా
ఆ అంతే ఇప్ ఇది గ్యాస్ ఏంది
గ్యాసా
అంటే గ్యాస్ వాడట్ల
ఎలక్ట్రికా
ఉ ఎలక్ట్రికె అ గ్యాసేంది పట్టుకొని వస్తామా ఏంది ఐదు వందలు ఆరందలు ఇచ్చి చిస్ దు ఐపోతది ఒక వన్ మంత్ కి ఆరు వందలు కరెంట్ బిల్ కూడ అంత కావడంలే
అంతే అంతే అది ఏ కూడ అంతే వన్ మంతయి పోతది ఒ దానికి సెవెన్ హండ్రెడ్ అంత అట్ట అవుతది
హ
గ్యాసు కాస్ట్ ఆషా
అవును నిజమే
ఉ ఏం నిశి రాలే పైకి
వచ్చింది ఇంతసేపు కొంచేపు పొట్ట తిరిగేసి నా గౌతమ ఎందుకని పోయింది ఆ
నీ అట్ నవుతోనవ్
కాదు సోమేష్ కూడ ఇసా అంటే వాడున్నాడు లే నువ్ తిన్నావానే ఇసాను కర్రీ అంటే
వా
నేను చేస్తున్నాను అంటే సరే చేయి తీసుకుంటా ఆ భరత్ తర్వాత భరత్ యువరాజ్ కూడా ఉన్నారు వాళ్ళకి చెయి అంట నేన్ చేసేదే ఊరికే అడ్రస్ నా వంట ఎవరన్నా తెట్ టా రా
నుయ అది
అది మెసేజ్ చేసింటే నాకు నవ్వు వస్తుంది
అయ్యో అది అంత మందికి రాదు అయేషా నువ్వు ఏసింది నాలుగే కదు టమాటోలు
ఆ మళ్ళీ కోస ఇప్పుడు నిన్న చేయి ఎత్తేసి కోస్తా అంటే వాని అంటే నేను అవేకన్న ఎంత చేసినా తింటే తింటను లేవంటే లేదు ఒక్కడే కదా నాకేం తెలుసు అంత మంది ఉన్నారని
జీలకర ఉందా ఇంట్లో
జినకా నా జిలకర ఉంది జిల్ కారు
జిలకర కూడా కొంచం వేయి తిరువాతలో బాగుంటది టేస్ట్
ఓకే డన్
హ
ఏదో చేతా బాలేపోతే నాకు సంబంధమేలే
ఏంది వేరే వాళ్ళ పెడ్
వాల్ నే ఆ వాళ్ళకే చేసిస్తున్నా
ఆహా సరెన్ చేసి
వా
అ
వాడు నేను నా అంటే వాడికి ఒక్కటే అయితే జే ఏముందిలే మన చేస్తునట్టే గ చేయొచ్చు యువరాజు ఉన్న జరుపుకున్నాడంట
ఆ
ఎట్ల చెప్తం మన కోచేదామా పోతాని ఉగ్గని చేసిన
ఏముందిలే చేసేయి
ఒసారి ఉగ్గని చేసినా నోట్లోకూడ పెట్లేదు అప్పుడు శశి బరి వంశీ ఆ శశి వంశి సోమేష్న్న పాపం సోమేషే యత్నో తిన్నాడంట కొంచెం విల్లైతే నోట్లో కూడా పెట్లే
ఒక్కనిష్ ఇది డబ్బులు వచ్చేది అందుకే మాట్లాడతాను ఒక నిమిషం ఉండండి డబ్బులు వచ్చేది ఇది ఫోన్ లో మాట్లా డుతే ఆ సా
ఉ నాకు అసలు చేయడమే రాదది
ఆ అయితే వాళ్ళకు కూడా అయితే వాళ్ళ కూడా భయపెట్టినాం అనమాట ని వంట
వాళ్ళు ఇంకో సారి వద్దురా దేవుడా ప్రజ అదే చెప్తారు
హూ ఏం భరత్ వాళ్ళ ఇంటి వెల్లలేదా
ఏమి ఏదని వాళ్ళన్న ట్రిప్ వేస్తుంది
ఊహూ అవును భరత్ క్రిష్టియన్ కదా ఏముందిలే నిన్నా బస్సు లో ఎక్కి వస్తా అన్నావా
ఆ
ఆ వెనకాల సీట్లో ఎవరో ఆమె ఎక్కింది అహ ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది ఎనికి మళ్ళనా మీకు తెలిసినోళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అంట
ఏం తెలుసు
మీకు తెలిసినోళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ ఉండారని అడుగుతుంది న నన్ను చూసి నేను బొట్టు పెట్టుకోని నన్ను చూసి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండాల మెట్త కొడబదేంది నాగైతే
ఇది ఎందో వైష్టవి కేస్ విన్నవా వైరల్ అవుతుంది
వైష్ణదా ఎవరిది
ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చంపేస్తారు సో సోషల్ మీడియాలో వైరల్ అవు ఆస్తి కోసం చంపేశాడంట ఏందో అన్ని ఆనేసి లే ఏందో
హ్మ్
ఇంగ ఫ్యామిలీ తరువాత ఫ్యూచర్ ఏమనుకుంటున్నావ్ హాస్పిటల్నా
ఇక్కడే ఏదో హాస్పిటల్లో వేస్తా
కిమ్స్ లో ఎన్నో పోస్ట్లు పడ్డాయి చూడొచ్చు కదా
ఆ చూస్తాన్నాం ఒక దానికి అప్లై కూడా చేసినాము
అదే సిస్టం వర్క్ చేసినా కదా
ఆ
ఇదైతే నీకు దగ్గరా బా అలవాటు అయింది సిక్స్ ఇయర్స్
హ్మ్
కాబట్టి బాంటది
అదే బాగుంటాది చూడల
సిస్టం వర్క్ ఏది వచ్చిన ఎపోలే ఫీల్డ్ వర్క్ అంటే బాగా గవర్నమెంట్ లో రావు
అదే వా ఏదొచ్చిన ఎలిపోడమలే అట్లేమ్ లేదులే
అ
హ్మ్ గవర్నమెంట్ పోస్ట్ లు వదిలేదిలేదులే ఏం కట్చేస్తున్నట్టుఉండ వేందో
అదే కట్చే వాళ్ళ టమాటా వాళ్ళ అంత నేనేం చేసినానా మా ఇద్దరు కానీ నేను కట్ చేసినా ఆ నాలుగు టమోటాలు
హ్మ్
ఇందు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఇంక మూడు కట్ట్ చేస్తు
హ్మ్
వాళ్ళు ఈరోజ్ పారిపోతార్
మాఅత్త కూడా పిలుస్తుంది అది అది పిండి పిసికి చేయాలయి మాఅత్త పిలుచింది నేను ఉండండి డబ్బులు వచ్చేది డబ్బులు వచ్చేది నేను ఉండండి అని చెప్తే మాఅ త్త నవ్వుతా పోతుంది
చాలానే అయిపోతే టెన్ టెన్ పైన కట్ చేసేస్తే వెళ్ళి చేసుకో ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం అట్లా మాట్లాడత సాంత్రం ఫ్రీ గానే
మ్మ్
ఈ రోజు ఫెస్టివల్ కాద అందుకని బిసి బిసి బిసి
మ్మ్ హ్మ్
మీరు కడపలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి చాలానే అంటే టూ మంత్స్ ఫ్రీగా చెయాలి అప్పుడు నేను తీసుకు చేసి నేర్చుకోప్పుడు వచ్చేస్తాను జాబ్ పక్కా చేయాలన్నారా మీ ఇంట్లో ఏమన్నా
పక్క నేమ్ల చదువుకున్న వస్ట్ ఆవడం ఎందూకు చేయడం లో అని
అదేం సిక్స్ ఫోర్ ఇయర్స్ కూడా చదావలే మనం సిక్స్ ఇయర్స్ చదివినాం ఏ ఫోర్ ఇయర్స్ చదివినా ఆ ఉరీకే కూలి పని ఎక్స్ట్రా డబ్బులు కట్టుమీ చేస్తున్నాం కూలి పని మనం చేయకపోతే వేస్ట్ మనకే వేస్ట్ అనిపిస్తది
హ్మ్ నీది ఫీజది నీది ఫీజ్ దంతా అంత చెప్పినారు అదంతా మళ్ళా రికవర్ చేసుకోవాలి కదా
ఆ
అదేలే పడింది డబ్బులు పడింది గవర్నమెంట్ ది
ఆ అదే అదే
ఆ
టెన్ మినిట్స్ అయింది ఇంకెళ్ళలే అయి
ఓకే బాయ్
బాయ్ బాయ్ మ్మ్